హలో
హలో మేడం బగున్నరా మేడం
బాగున్నానండి మీరు బాగున్నార
ఆ బాగున్ననండి ఏం చేస్తున్నారు మేడం
ఏమి లేదండి అలా పడు తిన్నాను మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళాలి త్రీకి అలా
ఆ ఆఫీసుందండి
ఔనండి
హుమ్ ఏం టిఫిన్ చేస్తారు మేడం
ఇడ్లీ తిన్నామండి మీరేం తిన్నారు
నేను పూరి తిన్నానండి మీరే కుక్ చేసుకున్నారా ఇడ్లి
అవునండి మీమే కుక్ చేసుకున్నాము
మీకోచ్చండి కూక్కింగ్
ఆ ఓచ్చాండి ఏదో కొంచెం అలా ఓచ్చాంతే
మీకింకేమేమి వంట్లోచ్చండి
నాకండి మరీ అంత రాదు కాని కొంచెం పర్లేదు ఓండడం మీకు ఒచ్చాండి వంట
మ్ నాకొచ్చండి బాగా చేస్తాను మా రూమందరికి నేనే కు-కుక్ చేస్తానండి
అవునా అండి ఏంచే ఏం ఏం వంటలోచ్చు మీకు
నాన్వెజ్ చేస్తానండి వెజ్ చేస్తాను
అవునాండి
ఆ నేనే ఎప్పుడు వండుతా ఉంటాను నేను వండుతనే బాగుంటదని వాళ్ళు చాలా ఇష్టంగా తింటా ఉంటారు
ఔనా అండి
మీరేప్పుడైనా మీ రూమ్మేట్స్కి కుక్ చేసారా
చేసానండి మీఅంత కాకపోయినా ఏదో అలా వోండుతానండి మరి అంత కాదు
అంటే నేనోండింది బాగుంటదని నాకు నేను అనుకుంటునే నికు తప్ప ఎవరూ బాగుందని చేప్పదండి
ఎవ్వరన్నా బాగ్ బాగుందని అంటేనే కదండి చెప్తారు బలేదాని అంటే ఎందుకు చెప్తరు మీకు
ఔనండి అది నిజమే అనుకోండి అలా అనుకుంటాను నేను చేసిన వోంటలు వాళ్ళకి నచ్చవేమొ
అల ఏముండదం డి ఎందుకంటే వండిపెడుతే అదే భాగ్యం
చుంటే నిను కూడ కొంచెం బనే చేస్తా వంట్లని అనిపించింది
వంట బానే చేస్తారండి ఎవరైనా కాకపోతే అది కొంచెం ఎక్స్పీరియన్స్ అయి అంతే ఏదన్నా మనం అనుకుంటే చిటిక్లో నేర్చుకోచ్చు అసలు దాన్ మీద ఫోకస్ ఉంటది మనం ఏంటంటే దాని మీద ఫోకస్ చేయము కాబట్టి మనకి కొంచం కష్టంగా అనిపిస్త ది
అవునండి అసలు ఫోకస్ చె ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలనిపించాలి కదాండి
అనిపించదు కాకపోతే మనకి దాని మీద ఇష్టం ఉంటే అదే అదే ద దాన్ మీద ఫోకస్ చేస్తాం మనం అది ఆ పనంటే మనకి ఇష్టం లేదనుకోండి మనం దాన్ మీద ఫోకస్ చేయము అదే ఆ పన్ చేయడం మనక్ బాగా ఇష్టం అనుకోండి ఇంకా దాన్ మీదే ఫోకస్ బా చేస్ తం ఇంకా ఆ పనిని ఇంకా చాలా బాగ చేస్తామ్
మీతో మాట్లాడుతుంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి నేను గూడా పని బా చెయ్యాలి అని
హు మ్ మీరేమన్నా ఇంకేమన్నా చేస్తారా ఇం ఇం ఓకే అంటే మీవే కుట్టుకుంటారా బయట వాళ్ళై కూడా కు డుతారా
ఆ లేదండి బయట వాళ్ళై గూడా కుడుతాను
అవునా అండి అంటే ఎలాగా అన్ని అన్ని డ్రెస్లు కూడ్ తార
ఆ సారీసు బ్లౌజేసు ఇయన్నీ కుడతానండి
అవునా అండి అంటే మీరు కోస్లా తీసుకుంటారండి
ఎంటది
అమౌంట్ ఉంటది కదా ఎలా తీస్కుంటారు
అంటే సారీస్కోచ్చి సారీస్ కుట్టాలంటే ఒక అమౌంట్ బ్లౌజ్ కుట్ ట్టలంటే ఓక ఎమౌంటు దేన్ని బట్టి అలాగా నేను పర్చేస్ అదే క్వా తీస్కుంటాను
అవునా అండి అంటే అబ్బాయిలయి అబ్బాయిలయి కూడా కుడుతారా ఓన్లీ అమ్మాయిలయి మాత్రమేనా
లేదు ఓన్లీ అమ్మాయిలయి మాత్రమే నేన్ కుడుతను
అవునా అండి అంటే మీరు ఇప్పుడు మిషిన్ కుడుతున్నారు కదా మీరు అది అదోక బిజినెస్ ల పెట్టచ్చు కదా అంటే ఇంకా ఒకర ఒక రెండు మూడు మిషన్లు కొని ఇంకా ఎవరికైనా నేర్పిస్తూ అదోక బిజినెస్ ల పెట్టచ్చు కదా
నేను అలాగే పెడుదాం అనుకున్నాను ప్రస్తుతానికైతే బడ్జెట్ లేదు అలా ప్లాన్ చె స్తాన్ ఫ్యూచర్ లో
ఆ అంటే ఇప్పుడున్న మెషిన్ లో ఒకళ్ళకి ఇద్దరికి నేర్పిస్తూ ఉండండి అది ఆటోమేటిక్ గా మీకు
ఆ అవునండి ని నేను అలాగే అనుకున్నాను తప్ప తప్
బడ్జెట్ లేదని వదిలేకండి ఫస్ట్ మీకున్న మెషిన్ లోనే ఎవరికన్నా ఒకొళకి ఇద్దరికి నేర్పించండి. టైమింగ్స్ పెట్టుకుని దాన్ని బట్టి అలా అలాగా మీకు బజ్ వస్ స్తది కదా అలా చేయాలి ఏంటనేది ఒక ఐడియా ఒస్తదప్పుడు
అవునండి అదీ నేర్చుమే అండి మీరనేది నేను అల్గే ప్లాన్ చేస్తామ అనుక్ కున్నాను కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు.
చెయ్యండి సార్ట్ చెయ్యండి మనెంత త్వరగా అనుకుంటే అంత త్వరగా చేయాలి అంతా లేట్ చేయకూడదు.
ఎంత లేట్ చేస్తే అంత మళ్ళీ వెనక్కెళ్ళిపోతం. అంతే రేపు చెయొచ్చులే స్టట్ చేయచ్చులే
హా మనం ఏదైతే ఎప్పుడు ఏదైతే అనుకుంటామో అది అప్పుడు చేసాలె లేకపోతే తే అది ఉండి ఉండి కొల్ది లేట్ అయిపోతది అలానే ఆ రేప్ చేద్దాం తర్వాత రోజు చేద్దాం అనేసి అలా గనుకొని వెళ్ళిపోతది అందుకే మనకి ఎప్పుడు ఏదన్నా అనిపిస్ డ్ అప్పుడు చేసేయాలి త్వరగా
అది మాత్రం నిజమండి మనెప్పుడేదం పిస్తే మా మైండ్లో అది చెయ్యాలి
ఇంకొకటి మనల్ మన పనుల్ని వాయిదా వెయ్యగూడదు. ఏ రోజు ఏ పనైతే చేయాలనుకుంటమో ఆ రోజు ఆ పని చెయ్యాలి. అంటే ఆ పని ఆ రోజుతోనే అయిపోవాలి. మళ్ళీ తర్వాత రోజుకి ఇగా వాయిదా వేసిన అనకోండి అది ఇంకా ఎక్కువ ఎక్కువ వరకు అయిపోద్ది.
అవున్ ఏ రోజు పనులు ఆ రోజే చేసుకోడం మనకు మంచిది.
ఆ అది అలవాటు చేసుకుంటే చాలా మంచిది అసలు కాకపోతే మనం ఏంటంటే ఆ రోజు ఏ రోజు పని ఆ రోజు పని చేసుకోము. తర్వాత రోజు వాయిదా వేసుకుంటాము. అద లాలా అయిపోతది అది ఎక్కువ పనికింది కూడా అయిపోతది. ఆ తర్వాత చేయాలన్నా కూడా చాలా ఎక్కువ పని కిందికనిపించి మనం చెయ్యలేము దానిని ఆ పని
నేను చాలా సార్లు అలాగే నెగ్ నెగ్లెక్ట్ చేస్తానండి. అంటే రేపు చెయ్యొచ్చులే ఇప్పుడే చెయ్యాలేంటి అన్నీ
హుమ్ అంటే మనం మన చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఆ ఏ రోజు పాటాలు ఆ రోజు చదువుకుంటే ఎంత బావుంటది కానీ, మనం అలా చేసేవాళ్ళం కా ఎప్పుడ్ ఎగ్జామ్స్ ఐతే అప్పుడే చదువుకునే వాల్ అదే ఒక బడ్జెట్ కింద పడిపోయేది. డగా అది చదవడానికి కూడా చాలా భయమేస్తది అసలు ఒకేసారి చదవాలా అని కాకపోతే మనం ఏ రోజు పాటాల్ ఆ రోజు చదువుకుంటా అంత మనకి బడ్జెట్ ఉండదు కదా అలానే ఇది కూడా
ఉ ఏ రోజుయ్ ఆ రోజు చదువ్
మీ పిల్లలికి ఏ రోజు ఆ రోజు పాఠాలు చదివించండి. మీకు ఆ అంతా ఇబ్బంది ఉండదు ఎగ్జామ్స్ టైమ్ కీ
అలాగే ఇప్పుడు ఏ రోజు పాఠల్ ఆ రోజే నేను చదివిచ్చేస్తాను మేడం.
నువు దగ్గరుండి చదివిస్తే వాళ్ళు చదువుతారు బాగా
దగ్గరుండి చదివిస్తాను మేడం అంటే ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తా ఉంటాను కానీ, ఈ రోజు నుంచి అలా చేయను. ఏ రోజు పాఠాల్ ఆ రోజే చదివిస్తా
మ్యాక్సిమమ్ పిల్లలకి ఏ రోజు. పెట్టాలా ఆ రోజు చదివిస్తేనే బాగుంటది లేకపోతే ఆహ్. చూస్తారు కదా ఎగ్జామ్స్ టైం కి అంత ఒక్కసారి చదవాలంటే వాళ్ళకి ఇబ్బందే చదవారు. భయపడి.
ఎక్కువ పెండింగ్ అయిపోద్ది వాళ్ళకప్పుడు.
ఆహ్ అవునండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు.
నేను మిషన్ కుడుతున్నానండి.
మిషిన్ కుడుతూ మాట్లాడుతున్నార.
అవును మేడం మీరేం చేస్తున్నారు.
నేను ఆఫ్టేర్నూన్ మకిస్తకయాలి కదా వంట చేస్కుంటున్నాను.
అవును కదా మీరు. బాగా వంట చేస్తానని కూడా చెప్పారు ఏమి రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు.
అంతా వంట చేయనండి మరి అంత ఎక్స్పీరియన్స్ కాదు. నాకొచ్చినంతల చేసుకొనిం చేసుకుంటాను.
ఏ రేసీపీ ప్రిపేర్ చేస్తున్నారు మేడం.
ములకడా ఎగ్.
ఆహ్ నా ఫేవరెట్ డిష్ మేడం అది.
అవునా అండి నేను మీకు చేసి పంపుతాను.
చాలా థాంక్స్ అండి.
మరి మీ ఫేవరెట్ ఇంకా ఇంకేమున్నాయండి అవ్వేనా. అంటే చాలా మందికి నాన్ వెజ్ లో చికెన్ మటన్ ఇవి ఫేవరెట్ ఉంటాయి కదా. కదా మీకు అలా ఏమి లేదా.
ఎందుకు లేదు మేడం. నాకు నాన్ వెజ్ లో చికెన్ ఇష్టం ఫిష్ ఇష్టం.
అవును. అవును అవునండి అవి బాగా కుదురుతేనే బాగా వస్తది.
బావుంటాది అప్పుడుకే మనీ వేస్ట్.
బ్యాంక్ తగ్గడానికి. చేసుకోగతాము అప్పుడు రుచి కూడా చాలా బాగా వస్తుంది లేదంటే. ఏం అండి.
అవునుఅండీ ఆహ్ అవునండి.
హలో.
సైలెంట్ ఉన్.
నాకైతే ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇష్టం అండి.
మీరు అలాగ అంటుంటే నాకు ఇప్పుడే తెచ్చుకుని తినాలినిపిస్తుంది.
నాక్. ఫిష్ అంటే పిచ్చి పిచ్చి ఇష్టం అండి అసలు నేను తిని చాలా అంటే చాలా. రోజులు అయిపోతుంది.
నేను కూడా తిని చాలా రోజులైయింది.
ఫిష్ ఉమ్. ఆహ్ ధన్యవాదాలు అండి.